హలో నమస్కారం అండి ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్ననండి నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అ
ఊకే నమస్కారం అంటుంటే మ్
నినే ఇదొక ప్రాసెస్ అని అల్లకి తెలీయదు కదా అ కొనియండి
మాది లవ్ మ్యారేజ్ అండి నేను ఫస్ట్ మా హస్బెండ్ నే లవ్ చేశాను మాది ఇంటర్ క్యాస్ట్ మా ఫ్రెండ్ వల్ల బెస్ట్ బ్రదరు
ఆహా
ఆ ఆమే ఫ్రె ఆమే పెళ్ళికి పోతే ఈయన్నేమ్మటి పడ్డాడు
ని ఎమ్మాట నీకు కామన్ సెన్స్ లేదా మరి ఎందుకే
కామన్ సెన్స్ అప్పుడు పనిచెయ్యదు అప్పుడు పనిచేయదండి కామన్ సెన్స్ అంటే ఇగ అప్పుడు టీనేజ్ కదా అంటే ఏమ్మటే లవ్ ఏం కా కలేదండి ఫస్ట్ ఇట్లా ఉత్తిగా మాట్లాడుకున్నం తరువాతికి ఆయన లవ్ అన్నడు దన్నం గొడవలైనయి సూసైడ్ దాకేళ్ళిండు అం త్త ఇగా మా పేరెంట్స్ ఓప్పించిండు ఆయనే వాళ్ళ పేరెంట్స్ ఒప్పి అ చేసుకుంటే ఆ అమ్మాయినే నపెళ్లి చేసుకుంటా లేకుంటే ఎవల్ని చేసుకోనన్నాడు
అఆ
నేను కూడా ఇగ ఒప్పుకోవాల్సి వచ్చింది కాబట్టిగా అంతే
ఒప్పుకోవాల్సి వచ్చిందంటే
ఇగ తప్పదు కదా ఒకలు చనిపోతాలాంటే చూడలేం కదా
సత్తారాని పెళ్లి చేేసుకుంటార
మేము గట్నే చేసుకుంటామండి
ఆహా అంటే ఇప్పుడు చే అందుకోసమేన బయట సత్తామని బెదిరితే అహ ఇదా మ్యటర్ అవునా
మ్ చనిపోదాం అని అంటే బ్ చేస్తుకుం అంటే అందులో ఓపెన్మ్ నింగ్ ఏంటిదంటే మనం అంటే చచ్చిపోయేంత ప్రేమ ఉన్నది వాళ్ళ ప్రాణాలు కూడా వదిలేసుకుంటారు మన కోసమనే అంత్
ఆ తోక్క
అని అనుకుంటాం కానీ అదంతా ఉత్తిముచ్చటని తరువాతికి తెలుత్తది ఉ
మ్ హు
ఇంగ మా వాళ్ళను ఒప్పిచ్చి మా వాళ్ళ నొప్పించి మా అమ్ మా అమ్మ నాన్న నొప్పించి మా వాళ్ళమ్మ నాన్న నొప్పించ్చిండు నేను ఫస్ట్ ఇప్పుడు సదువలేద్ దయమే చదువులో పిచ్చిదాన్ని నాకు బయటి ప్రపంచం అంటే ఎక్కువ తెలియదు బుక్కులు హాస్టల్ ఇల్లు హాస్టల్ ఇదే కథ
హు హమ్
అట్లా అంత మెచ్యూరిటీ లేకపోయా అప్పుడు అంత తెలవదు గా బయ ఇ జనరేషన్ ఇట్లుంటారు ఇట్లా చేస్తారు అని ఏమన్నాంటే హాస్టల్ ఉండ పోయది ఇంటికి పోయేది ఆ బస్ ఎక్కేది ఆ ఇంటి కడ దిగేది హాస్టల్కి పోయేది హాలిడేస్ వత్తే ఇంటికి హాలిడేస్ లే నన్ని రోజులు హాస్టల్ హాస్టల్ లో ఫోన్ ఉండదు ఎవరు తెలియదు ఆ మేడాల ఏందో ఆ చదువేందో మేవేందో అట్లుండేదాన్ని ఇంకా లాస్ట్ క ఈన మా ఫ్రెండ్ పెళ్ళకిర పోక పోక ఒక్క పెళ్ళకి పోతే ఇయన ఎమ్మటి పడ్డడు
హు హమ్ అక్కనే బుక్ అయినవా ఇగ
అడనే బుక్ అయినాం అడనే ఇగ అయిపోయింది మా మా ఫ్రెండ్ కూడా చెప్పింది మంచోడు అది ఇది అని చేసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మా నాన్న ఒప్పుకున్నాడు మా అమ్మ ఒప్పుకుంది అని
హ హమ్ హ హమ్ మంచోల్లేనా అయితే మంచోడేనా మరి మీ హస్బెండ్
మంచోడే మంచి గుంటే మంచోడే మనం ఎట్ట చుత్తే అట్ట అర్థం చేసు కుంట పోతే అందరు మంచోళ్లే ఏం అర్థం చేసుకోకుండా ఉంటే అందరు చెడ్డోళ్ళే
నిజమే నిజమే
ఉం ఎంటేర్ ఉం
ఇంటర్ లవ్వా
స్పేస్ ఆ మాది ఆ త్రీ ఇయర్స్ లవ్వండి నా డి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ అయింది డిగ్రీ అయిపోయింది డిగ్రీ తర్వాతికి పెళ్ళయింది పెళ్ళయినక కూడా చదివిపించిండు డిగ్రీ కంప్లీట్ అయింది పెళ్ళి అయినంకనే తర్వాతకి లాక్డౌన్ రావడం కొంప ముంచింది అంతా లాక్డౌన్ రాకుంటే ఈ ఫోన్ లు ఉండవు పో ఫస్ట్ లాక్ డౌన్ రావడంతోటి ఫోన్లు ఫోన్ల తోటి కాల్సు చదువు బాయే ఇగన్నీ బాయే హాస్టల్ లో ఎడ ఉండని నిచిల్లు ఉండనీయ లేదు కదా లాక్డౌన్ వచ్చినప్పుడు అందరు ఇంటికే అందరు కరోనా మయమేనా అప్పుడు
ఆహా అప్పుడు ఏ ఇయర్ నువ్వు
అప్పుడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్
హూ హమ్
డిగ్రీ సెకండ్ ఇయర్ లో అనుకుంట పెళ్ళయింది ఫైనల్ ఇయరు మ్యారేజ్ అయినాంకనే హాస్టల్ కు పంపిచిండు కరోనా అయిపోయింది కరోనా అయిపోయినంకనే చేసుకున్నాం పెళ్లి
ఆహా
మా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో మా పెళ్ళి చేసిళ్ళు చేసేసినం మళ్ళీ హాస్టల్ పోయినా పెళ్లి అయినంక కూడా సదువులపిచ్చిగా పంపె దాక క్కలు లేట్టుకొని పోయినా పోయినా డిగ్రీ కంప్లీట్ జేసినను హైదరాబాద్ బాటపట్టిన
వచ్చే కడియ వెంటనే
ఏదన్నా కూడా జేసుకోవాలి కదా చేకుంటే ఇట్లా ఉండం మ్మ్మ్మ్
ఇంట్లో ఎవరో ఒకరికి మంచి సాలరీ వచ్చిన ఇంకొకరు చేయకున్నా ఏం అనరు కానీ
ఇద్దరం జేసుకోవాలి ఎందుకంటే మాకు ఎక్కువ మంచి సాలరీలు రావాలి అ ఇట్లయ్ గాయన ప్యాషన్ ఆయన చేస్తడు నా ప్యాషన్లో నేను చేసుకుంటాను ఇంక అట్ల గడుస్తుంది మా కాలం
మ్ హు అంటే దగ్గరేనా మరి మీకు ఆఫీసు మీ ఇంటి దగ్గర నుంచి
టెన్ మినిట్స్ జర్నీ ఆ బస్లో టెన్ ఫిఫ్టీన్ మినిట్సే
మ్
ప్రీ బస్సే ఎట్లగో ఆడ బస్ ఎక్కితే ఇటు దిగుతాం ఆధారేనే ఆధార్ లేకుంటే ఇగ నియర్ బై రూమ్ తీసుకోవాలి
మ్మ్ అవును
మ్మ్
తిరుయానే టెన్ మినిట్స్ అంటే దగ్గరే
దగ్గరేనండి బస్ ఎక్కుత బస్సులో దిగేసి మళ్ళీ మా హస్బెండ్ అంటడు అడ ఆఫీస్ అయిపోయినాంక పది నిమిషాల్లో ఇంటికాడ ఉండాలి
మ్ హు
జాగ్రత్త ముందు జాగ్రత్త
మ్
ఎంత అన్న లవ్ జేసి పెళ్ళి చేసుకున్నాడు కదా మ్ ప్రేమించిండు కదా బయట అమ్మాయిలు కూడా మంచిగా లేరు గద నాకైతే ఒకసారి మంచిగ అనిపియదు
ఒక్కొక్కర్ల పెళ్ళి అయినంక కూడా లవ్ లవ్లీ
మ్ మ్ అట్లాని ఆయన ముందు జాగ్రత్త మ్మ్ అట్లా ఏదన్నా ఉంటద్ దని ఆయన ఆఫీస్కి ఎళ్ళి ఇల్లు డోపస్
హ్మ్
అంతే ఇగ ఏముండది
అంతే అట్లనే ఉండాలి మా ఆఫీస్ లోనే ఉంటారు పెళైయినా కూడా ఈ టైం లో పోతారు ఔటింగ్ అని మళ్ళీ వత్తరు ఒ గంట రెండు గంటల తర్వాత
ఏం కాదు లేండి అయన్ని అవసరం లేదు నాకు నాకు ఒక బాబు ఉన్నడు ఒక భర్ తున్నాడు మాకు ఫ్యామిలీ ఉన్నది లేని పోన్లు అన్ని లెకొద్దు
నేను ఏదో చెప్పట్లేనమ్మా అట్లున్నారు బయట అదే అ అట్లనే ఆలోచించుతున్నట్టున్నాడు
ఆయనకు దెలుసండీ ఆయన మొత్తం క్యాబ్ నడిపెటోడు మా హస్బెండ్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లకె అంతదెలుసెవ్వారం అందుకే ఏదీ ఒదిలేయడంత
ఊహూ
బయట ప్రపంచం గురించి దెలుసు కావ
ఊ
ఊ ఇంకా అండి మీరెప్పుడెళ్తరూ ఇంటికీ
ఎల్తా
ఏ సమయానికెల్తరు
వెళ్తా వెళ్తా నేనా సిక్స్ థర్టీ కి
అవున మీకెంత టైం బడుతదీ రూమ్ హాస్టల్ కెళ్ళనీకీ
ఆ హాస్టలే మెట్రో నేనూ మెట్రో బాధితున్ని గంట అర్ధగంట ఫోర్టీ ఫై మినట్స్ ఈజీగా పట్టిద్ది అయితే మాదాపురికీ ఊ బైక్ దెచ్చు కొలె బైక్ కొంచెం రిపేర్లుండే బైకయితె టెన్ మి నెట్స్ వెళ్లొచ్చు గనీ మెట్రో ఇట్లా రౌండ్ గొట్టాలి ఇట్ల చుట్టు
ఊ ఆగు ఎన్నిసార్లు యెప్పాలానికి నేనూ
యెహే లేదు మ్ మీది మీ హస్బెండ్ ది గాదు
మాదే మళ్ళా నెన్ జెప్పింది గుడా
ఓహో మీది గూడ కేసముద్రమేనా
మా హస్బెండ్ వాళ్ళది కాదది వేరే ఊరు మా హస్బెండ్ వాళ్ళు
ఊహూ
మావో మా హస్బెండ్ వాళ్ళది ఒరంగల్ దగ్గెర
ఊహూ
ఊ దగ్గర దగ్గరలో
ఊహూ
మ్మ్
ఉ
అక్కడ నుండి ఎళ్ళాలంటే మా అత్తమ్మ ఊరు నుండెళ్ళాలంటే ఉదయం రొండు గంటలూ జర్నీ అంతే అడ ఎన్మిదింటి కి బస్సెక్కుతే ఆడ పదింటికి దింపితారు పది తొమ్మిదిన్నరకు దింపేస్తది ఆడ బస్ దగ్గర్లనే మా ఇల్లుంటదీ మాకు రైల్వే స్టేషన్ దగ్గర్నే ఉంటది ట్రైన్ ఎక్కైనా బోవొచ్చు బస్సు ఎక్కైనా బోవొచ్చు ఎట్లయినా బోవొచ్చు టిక్
ఆహా
అట్లై నేనొక్కదాన్నే ఎళ్తా మా రాడు వెళ్తా వస్తా హైద్రాబాద్ నుండైనా ఇంటికెళ్ళాలన్నా ఒక్కదాన్నే ఏల్తా
ఊహూ
ఎల్తా ఒస్త పంపిస్తడు
ఊహూ
ఊ
స్టార్టింగ్ లో కొన్ని రోజులు తెలీదూ తరువాత తెలుస
ఆ ఇగ పుట్టి పెరిగిన ఊరే గదా తెలుస్తదాందరికీ తెలియకుంట ఎట్లున్టది ఎంత వస్తా పంపిస్తాడు
ఆ అంటే ఇప్పుడు
వేరే కొత్త ఊర్లో అయితే తెలియకుండా ఉండ ఇంక మా లవ్ మ్యారేజ్ కదా అన్ని తెలిసు ఉంటయి ముందే
అవునా అన్నిటికీ ప్రిపేర్ అయ్యింటారు కాబట్టికి తెలుతే
మా ఇల్లు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడని చుడు ఉంటది కదా మాకు ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి నేను మా అత్తమ్మ ఇంటి కాడనె ఉండేదాన్ని దాదాపు
ఊహు
అయిన మాకు ఎక్కువ రోజులు గ్యాప్ లేదండి నేను ఇంటర్ పది రోజులక పెళ్లి పెట్టుకున్నారు
ఊహు
ఇంకా అండి మరి
మీరే చెప్పా లె మీ
సరే అండి మరి గుర్తుకొస్తా కదా నేను కూడ ఒకసారి ఏమన్నా అట్లా అందుకే చెప్పాను లవ్ చేసే ముందు ఇంక మీరు లవ్ చే కదా మళ్ ముందు మేము లవ్ చేయాలంటే గిట్ల ఉన్నాయి పలాన అక్క అట్లా చెప్పిందని
అవునవును నిజమే
హూ
అహ మైయ్ మ్ సరే
మ